హలో
హలో అండి
ఆ చెప్పండి వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా అండి నా వాయిస్
ఆ పర్వాలేదండి బానే వినిపిస్తుంది
ఉమ్ ఏం జేస్తున్నా రండి
ఏం జేయట్లేదండి ఇప్పుడే ఇట్లా పని అయిపోయింది కూర్చొని ఉన్నాను
అవునా అండి అదే కొద్దిగా సౌండ్లు వస్తుంటే ఏం జేస్తున్నారు అనేసి అడుగుతున్నానండి
అవునా అండి క్లారిటీగా వినిపించట్లేదా
క్లారిటీగా వినిపిస్తుందండి కానీ కొద్ది సౌండ్ వచ్చింటే అడిగానండి
ఉమ్ ఇప్పుడు పర్వాలేదా అండి
ఆ పర్వాలేదండి
ఉమ్ మీరేం జేస్తున్నారండి
నేనేం చేయట్లేదండి ఖాళీగే ఉన్నాను చేశారా అండి వంట తిన్నానండి
ఆ చేశానండి
ఉమ్ ఏం చేశారండి
నేను కాదండి చేసింది అమ్మ చేసింది పప్పు జేసింది అమ్మ
అవునా అండి మీరు రాత్రి పూట పప్పు తింటారా అండి
ఆ తింటామండి ఏమండి
అంటే కొంతమంది రాత్రి పూట పప్పు తినరు కదండి అందుకనేసి అడిగానండి
అవునా మేము తింటామ్ అండి మేము బానే తింటాము
ఆ ఏం పప్పండి
దోసకాయ పప్పు జేసిందండి మా అమ్మ
తింటారా అండి మీరు దోసకాయ
ఆ తింటా మండి ఎందుకు దినము
ఉమ్
మీరు తినరా చాలా బాగుంటదండి
నేన్ తిననండి దోసకాయ
ఆ అసలు మీ సైడే తినరా లేకుంటే మీరు తినరా
నేన్ తిననండి
ఉమ్
నేన్ దినను అనేసి ఇంట్లో అమ్మ కూడా చెయ్యదు ఇంకా
ఉమ్ కానీ చాలా బాగుంటదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మంచిగా ఉంటది
ఏమో అండి అదంటే ఇష్టంగా ఉండదు
హ్ ఇంకేంటండి తినండి కానీ బానే ఉంటది. జస్ట్ మీకు అట్లా అనిపిస్తుందేమో
లేదండి తినాలనిపించదు. హాస్టల్లో పెడుతుండ్ర కానీ ఇంకా తినబుద్ధి కాకుంటుండే
హ్ హాస్టల్లో చెయ్యారా అండి మీకు
చేస్తారు ఇక్కడ చేస్తారండి పచ్చడి చేస్తారు దోసకాయ పచ్చడి
ఆ
కానీ నేను తిన నండి ఇంకా
ఆ మా అమ్మకి చాలా ఇష్టం అండి దోసకాయ పచ్చడి
ఆ
బాగా తింటది. ఆమె ఆమె కోసం అయినా చేసుకొని తింటది.
ఆ ఇంకేమండి సమ్మర్ కదండి. ఎక్కడికైనా వెళ్ళారా
ఆ ఆ వెళ్ళామండి. మాకు మొన్ననే రీసెంట్ గా కాలేజ్ అయిపోయింది. కదా ఇట్లా ఆహోబిలం వెళ్ళామండి
అహోబిలమా అండి అది నంద్యాల జిల్లాలో ఉంటది. కదాండి
ఆ అవునండి నంద్యాల జిల్లా
మీ కాలేజ్ వాళ్ళు తీసుకెళ్లారా అండి
ఆ అవునండి. మాకు ఇట్లా లాస్ట్ టూర్ అని చెప్పి తీసుకెళ్లారు
ఆ
ఆ అక్కడ అంతా చాలా బాగుంటదండి. ఆ ముందు అక్కడ టెంపుల్ దగ్గరకి వెళ్ళాలంటే చాలా కిలోమీటర్ల వరకి అడవి ఉంటది. నల్లమల్ల అడవులు
నడుచుకుంట వెళ్ళాలి కదాండి.
ఆ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు అలా వెళ్తారండి అక్కడ ప్రకృతి అంత చూడటానికి చాలా బాగుంటది అక్కడ వాటర్ వస్తూ ఉంటాయి. నీళ్ళు
ఉ
రోడ్డు మీదకి ఇట్లా పారుతూ ఉంటాయండి. నీళ్లు కొండల మీద నుంచి
కానీ నేను చాలా తెల్లగా ఉంటాయి. కదండి అక్కడ చాలా బాగుంటాయి. నీళ్లు
ఉ అవునండి మనం మంచినీళ్ళ కన్నా కూడా అవి ఇంకా చాలా తెల్లగా చాలా ఫ్రెష్ గా ఉంటాయి. వాటరు చూడడానికి కూడా
పై నుంచి వస్తాయి కదండి అవి
ఉ అవునండి అక్కడ వాతావరణం అంతా కూడా చానా పీస్ఫుల్ గా చానా బాగుంటదండి గాలి మంచిగా వస్తది చల్లటి గాలి
కోతులు కూడా ఎక్కువ ఉంటాయి. కదండి అక్కడ
ఆ ఇంకా అడవి అంటే కోతులు కూడా ఉంటాయి. కదండి ఖచ్చితంగా అవి చాలా బాగుంటాయి టాయండి అయినా కూడా చూడ్డానికి అక్కడ అన్నీ తిరుగుతూ ఉంటాయి కోతులు
ఉమ్ నా మేము ఎళ్ళామండి
ఉమ్ ఎప్పుడెళ్ళారండి
మాకు కూడా మా సార్ తీసుకెళ్ళా అండి కాలేజ్కి ఎళ్ళి కాలేజ్ టైం లో ఎళ్ళాము అంటే అప్పుడు వాటర్ ఫాల్స్ ఉన్నాయండి బాగా ఇప్పుడు ఎండాకాలం కదా ఉండవు కదా వాటరు అంతా ఎండిపోయి ఉంటాది మేము వా ట్రున్నప్పుడు ఎళ్ళాము ఇంకా చెప్పులు కూడా ఏసుకోకూదండి కాళ్ళకి గలా నడుచుకుంటా పోవాలి చాలా బావుండే చిన్న చిన్న రాళ్లుంటాయి ఇంగా బాగా ఒక చోట బాగొస్తాయండి వాటర్ ఫాల్స్ అక్కడ చాలా మంది ఇంగ అందర అక్కడే పోయి బాగా చూసారు బాగా ఎంజాయ్ చేసారండి అక్కడ మా సార్ వాళ్ళు కూడా ఏమనలేదు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుంటే
ఆ
ఇంకా అలా పైకి ఎళ్ళాము ఇంకా మా ఫ్రెండ్స్ తో పాటూ ఫోటోస్ దిగుతా నచ్చుకుంటా ఎళ్తుండే చాలా బావుంది కానీ అక్కడ ఫోన్ కి సిగ్నల్స్ ఏం రావండి స్విచ్ ఆఫ్ అనేసి వస్తాది ఫోను నెట్వర్క్ కవరేజ్ లో లేదు అనేసి వచ్చింది
ఉమ్ అవునండి ఎందుకంటే అది అంతా కొండ ప్రాంతం కదండి
ఆం
ఉమ్ అక్కడ నరసింహస్వామి ఉంది కొండ దగ్గర కదండి కొండలో
ఊ
ఆయన ఇట్లా రాతి గుహలో అట్లా ఉన్నాడండి అక్కడ ఇంకా దన్ తా ఆ నల్లమల అడవులు కాబట్టి కొండలు అవన్నీ ఉంటాయి
నరసింహస్వామి కదండి అక్కడ
ఊమ్ అవునండి లక్ష్మీ నరసింహస్వామి
అవునండి నాకు ఒక డౌ టు అంత పై పైన ఉగ్ర స్తంభం ఉంటది కదండి
ఉమ్ అవునండి
అక్కడికి ఎళ్ళాలంటే ఎట్లా ఎట్లా ఎళ్తారండి
అక్కడికి ఎళ్ళాలంటే ఇంకా ఈ నీళ్లు పైనుంచి కొండ మీద నుంచి వస్తూ ఉంటాయండి ఇంకా ఆ మార్గంలోనే మనం గూడా వెళ్ళాలి
ఊ
ఇంక దాని పక్కన వెళ్తూ వెళ్తూ ఎళ్తూ ఉన్ టే మనకి అ పైనున్న ఉగ్ర స్థంభం దగ్గరకి మనం చేరుకుంటాము
మా సార్ అంత పై దాకా ఎళ్ళనివ్వలేదండి కొద్దిసేపు పైకి అంటే కొద్ది పైకి ఎళ్ళాం ము ఇంకా అక్కడికే ఇంకా లాస్ట్ అనేసి ఇంకా మమ్మల్ని రిటర్న్ చేయ్ చ్చారు కానీ మా అక్క వాళ్ళు ఎళ్ళారు సమ్మర్ లో ఇంకా నీళ్ళు ఏం ఉండవు గదండి పైకిళ్ళారు ఉగ్రస్ స్తంభం దగ్గరికి వెళ్ళారండి చాలా చిన్నగా ఉంటదంట పడిపో తము అనే బయంలో ఉంటాం ఆ ఉగ్రస్తంభం దగ్గరికేళ్తే ఇంగ వాళ్ళు ఎట్లా ఎల్లర్ అంటే అవి ఉంటాయి చూడండి తాళ్ళు ఉంటాయి కదా తాడు ఒక కట్టె పట్టుకొని అలా రోపుని పట్టుకు కోని ఎక్కుతూ ఎక్కుతూ వెళ్లారండి పైకి ఉగ్ర స్తంభం దాకా వెళ్ళసి చూసి వచ్చారండి కానీ ఉగ్రస్తంభం దాక వెళ్తే చాలా బాగుంటదండి మొత్తంగా కనిపిస్తది వివ్ మొత్తం కనిపిచ్చిది
అవునా అండి
అవునండి చాలా బాగుంటదండి అక్కడ
మేము అంత పైదాకా వెళ్ళలేదు కానండి చూసాము ఇట్లా ఫోటోలు అవన్నీ చూస్తాం కదా ఎవరన్నా చెప్తే వింటాం కదా
మ్
అంత పైకేళ్ళాలంటే చాలా కష్టమండి మేము వెళ్ళినప్పుడు కూడా వానాలు పడుతూ ఉన్నాయి వాటర్ చాలా బాగా ఫ్లో వస్తుంది పైనుంచి ఆ ఎక్కేటప్పుడు పైకి కాలు జారిందంటే ఇంకా ఆ నీళ్ళలోనే మనం కూడా కొట్టుకొని వెళ్ళిపోతామండి కిందకి
అక్కడ గుడి ఉంటది కదండి ఉగ్ర స్తంభం దగ్గర అక్కడ పూజలు చేసే వాళ్ళు పూజారి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎట్లా వెళ్తారండి రోజు వెళ్ళాలంటే అ క్కడికి
అవునండి వాళ్ళు ఇంకా వాళ్ళ వృత్తి కాబట్టి అది ఖచ్చితంగా వెళ్ళి అక్కడ దేవుడి కోసం పూజలు అవన్నీ చేస్తారండి
ఇక వాళ్ళు అక్కడే ఉంటారు కదండి
మ్ అవునండి అక్కడే ఉండి ఇంకా దేవుడి సన్నిదీలో అన్నిీ వాళ్ళు అక్కడే చూసుకుంటారండి ఇంకేంటండి అసలు అక్కడ అయినా చాలా బాగుం టదండి మేమైతే సగం దూరమే వెళ్ళం గాని పైన ఇంకా చాలా మంచిగా ఉంటదండి చూడ్డానికి
అ
అక్కడ మధ్య మధ్యలో పోగేళ్తూ ఉంటే ఆ చిన్న చిన్న విగ్రహాలు ఒక్కొక్క గుడి అలా ఉంటదండి అంటే వినాయక స్వామిది అలాగా ఉంటూ ఉంటాయండి ఆ అవును మనం దారిలో పైన ఆ వెళ్ళలే మధ్యలో మధ్య మధ్యలో అట్లా టెంపుల్స్ అవి చిన్న చిన్న టెంపుల్స్ కనిపిస్ స్తు ఉంటాయండి మీరు చూ చూసినట్టయితే
మ్ మీరు రక్తగుండం చూసారండి అక్కడే ఆ హోబులంలో
చూళ్ళేదండి
అదే నరసింహస్వామి చేతులు కడుక్కుంటే అక్కడ రక్తం పడింది కదండి ఆ రక్ క్తం అలానే ఉందండి అక్కడ చూసారా మీరు
మ్ లేదండి చూడలేదు
మ్ చూడండి ఇప్పుడు ఎప్పుడైనా వెళ్తె ఈసారి
మ్ చూడాలండి అంటే నార్మల్గా అక్కడ చూసాం గాని మరి ఇంత తెలిదండి
చాలా బావుందండి చాలా మంది వెళ్తారు అక్కడికి ఎక్కువ బాగా వెళ్తారండి లవ్ బర్డ్స్ చాలా బాగా వెళ్తారు అక్కడికి
హ్మ్ అవునండి వ్యూ చూడ్డానికి కూడా చాలా మంచిగా ఉంది మళ్ళీ అక్కడ మ మధ్యాహ్నం రోజు అక్కడ వెళ్ళిన వాళ్ళందరికిీ అన్నదానం కూడా చేస్తారు కదండి
అవునండి అక్కడ ఫ్రీగా పెడతారు అన్నదానం కూడా చాలా బావుంటదండి అది ఒక స్వీట్ టు రైస్ పప్పు అన్ని ఉంటాయండి చాలా బాగా పెడ్ తరు వాళ్ళు ఎంత ఓపికగా పెడతారు ఎంత మంది ఎల్లినా కూడా
హ్మ్ అక్కడ అందరూ వడ్డించే వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళే అండి చాలా ఏజ్ ఉన్న పర్సన్సే అన్ని చేస్తారు అక్కడ
ఆ అవునండి
ఇలా వెళ్ళినప్పుడు చూసామండి మధ్యాహ్నం బా వాన పడుతుంది బాగా అప్పుడు అక్కడ పెద్దవాళ్ళు వాళ్ళే వడ్డిస్తున్నారండి అప్పుడు కూడా అన్నం అయిపోతే మళ్ళీ వాళ్ళు వండుకొని వచ్చి అందరికి పెడుతున్నారు
చాలా బావుందండి అక్కడ ముందు వెళ్ళేటప్పుడే ఇట్లా పెద్ద ఏమంట మనకి స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటది కదండి ముందు వెళ్ళేటప్పుడు ఆ అట్లా ఉంటదండి అక్కడ ముందు ఆ కోనేరండి
అవునా అక్కడ పూజలు చేసారు కదండి ఆ పూజారి వాళ్ళు వెళ్ళి హారతి అలా ఇస్ స్తారు కదండి పండుగకి ఏదో పండుగకి ఇస్తారండి
హ్మ్
తిరుగుతా ఉండి పూజ చేసి హారతిస్తారు అంద